హై
ఆ ఆ దీప్తి సునయన
నా పేరు సునయన కాదండి
ఆ సరే అండి సాయది ప్తి గారు
అవును మీ పేరు జాహ్నవి యా
అవునండి
ఓహో వర్షం కొడుతుందా మీకు
పడుతుందండి మా కిందాకే మా హాస్టల్ దగ్గర దోబీ వచ్చాడండి
బోగ్య
దోబి అండి బట్టలు సాక్లోడు
ఆహా ఆ రేప్ కాలేజ్ ఉంటుందా అండి ఇంత వర్షం పడుతుంది
ఉంటందండి అది ఎప్పుడు మూసుకోదు కదండి ఏం ఏం చేస్తున్నారండి
ఏం లే పనులు చేసు కుందమంటె వర్షం కొడుతుంది
ఏం పనులు
నెట్ లేదుగా డాక్యుమెంట్స్
ఆ ఆ డాక్యుమెంట్ ఇం ఇంకా అవలేదా
ఏం మేజర్ ప్రోజెక్ట్ లు అవలేదు
మేజర్ ప్రాజెక్ట్ ది అప్పుడే ఫీ అప్పుడే సబ్మిట్ చేయమని అడగట్లే
కనిసం సో ఈడపి కూడా డాక్యుమెంట్ అయినా ఫార్మాట్ లో లేదని మళ్ళీ చేయమన్నాడు అంట
శబ్దం
మ్ అయ్యొ
ఆ
ఇది పి కూడా డాక్యుమెంట్ సరిగ్గా లేదని మళ్ళీ చేయమన్నాడంట లాస్ట్ టైమ్ ఏమో తీసుకున్నాడు
మరి ఈసారెంద తీసుకోడంట ఎవరు చూప్పిచ్చారు ఎప్పుడు చూప్పిచ్చారు
సాయంత్రమా నేను హెచ్. ఒ. డి దగ్గరా ఫైల్స్ పెట్టి మర్చిపోయాను
పెట్టడం మర్చిపోయావా పెట్టి మర్చిపోయావా
పెట్టి మర్చిపోయా తీసుకోవడం అయినా అప్పటికి సైన్ చేయట్లే నా తెలిసి రేపే చేస్తాడు
ఉంటాయి లే అవి ఎక్కడికి పోవు ఆ
కాదు బిర్యానీ పాార్టీ ఎప్పుడు ఇస్తావు
బిర్యానిి పార్టీ ఎందుకు నాకేమైనా ఏమైనా వచ్చిందా నేనే మ నాట్ సి వేస్తాను
ఎస్ అది కూడా ఓకే అచీవ్మెంట్ ని
ఎట్లా ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నాం
అందుకే నాకు ఖర్చు పెట్ట అంటే వినవే
చేతులు గోకడు వెంటనే అన్ని వేళ్ళు వస్తే
హలో
ఆ
ఆ
ఎద్దం ఎద్దం ట మల్లాగా చద్దాం వెల్దాం
ఎక్కడికి ఎప్పుడు
మీ మీరేమొ బిర్యానీ బిరియానీ ఏ లే కానీ మీరేమో నాన్ వెజ్ మేమేమో వెజ్
నువ్వు వెజ్ తీసుకున్నా నాన్ వెజ్ ఇప్పి దానికి లేకపోతే నాన్ వెజ్ తీసి నాన్ వెజ్ తీసుకొని పీజెస్ అన్ని నేసు
ఏ నాకటి నాకు వద్దు నాకు అడ్జస్ట్ చవ్వడం ఉంది సార్ తింటే మంచిగా తినలే
అబా చాలా స్విగ్గీ లో వస్తాయంట ఇవి ఏంటి ఆఫర్స్ హోటల్ ఆఫర్స్ వస్తాయంటే
అంటే మేము అప్పట్లో ఒకసారి పెట్టిండు కదా స్విగ్గీ ఆ క్యాష్ అదే స్ డిసెంబర్ లో ఒకసారి పెట్టారు కదా స్విగ్గీ ఆఫర్స్ గుర్తుందా ట్రీ క్రిస్మస్ ట్రీడకొరేట్
ఆ గుర్తుంద
అది చేసుకుని ఒక హోటల్ అడిగితే స్విగ్గీ మేము తీసేసామండి అందరు అట్లనే వస్తున్నారు మేము ఆ ఆఫర్స్ కన్సిడర్ చేస్తదేమని అన్నారు
అవునా వచ్చే వేస్ట్ అయితే
ఉమ్ అంటే అన్ని హోటల్స్ అట్ల ఉన్నాయి ప్రసన్నం వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ స్విగ్గితోనే కట్టారంట
నాహ అవున మీకెల తెలుసు ప్రసన్న వాల్లు వెల్లప్పుడు కట్ట
అప్పుడు అట్ టైమ్ లో చెప్పెళ్ళు అందుతున్నారా వె
హలో హలో హలో హలో హలో దీప్తి హలో హచ్